హలో
చెప్పే ఏం చేస్తానావ్
ఏం లేదే నువ్వు
కాలీ ఇప్పుడే గ్రేప్స్ తిన్న
అవునా
స ర త తీస రటిప్పు ని ఉన్నారు ఊకే ఊకాలలే
చి అంటవు ఊకలలు పెట్టుకుంటారా వాళ్ళు చీ అంద పక్కకి పోమను వాళ్ళని
పక్కనే ఉన్నారు
మ్మ్ ఈయల ఎటు పోయినవే
ఈయల ఇన్విజిలేషన్ పోయినా కాలేజ్ పోలే ఆ మంచిగనే చేసినా లూజ్గా చేసినా అందరినీ వాళ్ళు రాసుకొనియానే రాసుకోనియలేదే
య్యో పాపం
బిపి లేసింది నాకు ఆమెని చూత్తే అందరి బుక్లేట్లు తీసుకుంట
గట్ల చెత్తర
ఇన్విసులే అదేంది కొ ఒక ఇరవై ముప్పై నిమిషాల తర్వాత ఇత్తంది మళ్ళ
ఆ
అయినా పైన
ఇంకా
హలో
ఆ ఆ
కోచింగ్ కి పోయినవా
పోలేదు పండుకున్న నిద్రొచ్చింది
ఆ ఇంకా మీకు మిని ప్రాజెక్ట్ అయితాంద
వామ్మో ఎక్సప్లనేషన్ ఇచ్చిరు ఇయ్యాల
విన్నవా మరి మంచిగా
ఏ ఇన్న మరేదో హార్ట్ పేషెంట్స్ గురించి
ఓహో
చెప్పిండు ఎక్స్ప్లేషన్డు
ఆ
ఊ వామ్మో ఫుల్ ఉన్నది ఈసారి కట్టుడు ఫీజు
ఎంతనాట ఫీజు
పదహారు వందలు ప్రాజెక్టుకి
వామ్మో
మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ వచ్చింది
ఉమ్
ననువ్వు కట్టినవా ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు కడతాన్నవ్
కట్టేలే కట్టాలే
ఉ చెప్పినవా ఇంట్ల
ఇయ్యాల ఫోన్ చేసి చెప్పాలే ఒక ఐదు వేలు రెడీగా పెట్టుకోమని ఏందో ఏమో ఈ పైసలకే అయితాంది అంత
అవును మొన్ననే హాస్టల్ ఫీజు కట్టి
ఆ నేను కూడా మొన్ననే హాస్టల్ ఫీజు కట్టినా ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఫీజ్ కట్టేసరికి మళ్ళా హాస్టల్ ఫీజు వత్తది మల్లా కట్టాలేే చి
ఉ
టార్చర్ అయితాంది గోరంగా
ఏంచేద్దాం ఇగ
ఈ ఏమున్నది ఏం లేదు
ప్రతి సేమ్ కి ఉంటావా మనకి ఇట్లా
ఫిఫ్త్ సెమ్ కి లేదంట
అంటే నెక్స్ట్ సేమ్ ఏ గా ఉమ్ సదుతన్నావా మరి ఇంట్లో
ఏం చదువుడే మా దోస్తులు చదువుతలేరు ఇగ నేను కూడా వాళ్ళకన్నె కూర్చున్న పోయి
ను్ ఇంకోఫ్రెండ్ ఎప్పుడు వత్తాదంట ఫోన్ ఇయలే మళ్ళ
చేసిన జ్వరం వచ్చిందట మండే అత్తా అన్నది అచ్చుడు ఎందుకు ఉగాది తర్వాత రా అని చెప్పిన
ఉండమను ఆ ఆ ఏమన్నది అ
ఎ వాళ్ళ ఆయన బర్త్డే కాదే ఎల్లుండి
అవునా ఎట్ల పోతది మరి
ఎమ్మో పోదు కావచ్చు నాకు తెలిసి ఇగ
వాళ్ళన్న వాచ్ చేసుకుంటు ఉంటడు ఎప్పుడు ఈమెని స్పెషల్గ ఆ రోజు
ఆ అవునే
ఎట్లునో ఏమో
ఈడ్నే పోదిగా ఇక్కడుంటేనేమో ముందు రోజు పోయి కేక్ కట్ చెపిచ్చు
ఉమ్ అక్కడ హైదరాబాద్లనే ఉన్నాడా వాళ్ళాయనా ఇంకేన్ని రోజులే పోడా
పోతడట మెల్లగ బర్త్డే అయిపోయినాక పోతా అన్నడట
ఇయ్యాల రిజల్ట్ వచ్చినయి గా వాళ్ళకి కూడా ఒత్తయి కావచ్చు
హలో
ఉమ్
మీ ఆయన
రెండు పోయినయి
ఇంకెంటియే
ఆ మ్యాథ్స్ మంచిగనే రాశందట గని పోయినయట రీకరెక్షన్ పెట్టుకుంటడట ఇంకోటి పి ఎస్ ఆమ్ ఫుల్ు మందియి పోయినయట ఎనబై మంది ఆ అనలేగా నేనేం చెప్పను
ఆ
ఇంట్లే ఎట్ల చెప్పాలో ఏమో అంటాన్లు
అయ్యో
ఉమ్ వాళ్ళ డాడే ఫోన్ చేసిందట ఇంతసేపు అంటరు ఏదన్న ఒకటి అంటరు
అయ్యో
అ
ఉమ్
ఏమో ఇగ ఏం చెప్తాడో ఏమో
చెప్పడా నీకేం చెప్పిండో ఇక మళ్ళా
చెప్తడు మళ్ళా ఫోన్ చేయలే ఇంతసేపు వాళ్ళ డాడీ ఫోన్ చేసిండట అయిపోయినంక చెప్తడిగా
ఉమ్
భయమైతాంది అయినకి ఎట్ల చెప్పాలే ఇది చెప్పాలే అని అంటే ఎప్పుడు ఏం చెప్పలేగా అట్ల
పోయిండట మంచిగా పండుకున్నడట ఇంటికాడ ఇగ మంచిగనే రాశిండట అన్ని మంచిగనే రా మంచిగనే రాసిన అంటాండు రిజల్ట్ వచ్చినంక తెల్తది ఎట్ల రాశిల్ల అనేది
ఉమ్ వామ్మో గోరం రాశి ఇయ్యాలా అందరు మంచినే రాశిర్ ఒక్క బు వాడే మంచి రాయలే అను వెలి వాడ్ ఎమ్ దెల్ త్ వాడు సుసుకుంట రాసే తెలివిలేదు పక్కన చూసుకుంట రాసే తెలివిలేద్ లేదు స్లిప్ లో చూసుకుంట్ రాశే తెలివిలేదు
గంత తెలివిలేకుండోడైతే అయితే ఎందుకథాండే ఎందుకు చదువుతాండే అసలు
ఏ ఇన్విజీలేటర్ ఇగ పోయి రాసుకోరా అని చిట్టి ఇతదానే ఇచ్చిన పోయి ఇంకొని దేగ్గర అడిగి ఉమ్ ఇ అమ ఏంటిదే ఇచ్చినంక కూడా ఎట్ల రాసుకోవాలి బుక్లెట్ తీసు ఫుడ్ అలియా అంటాడు అ ఇగ వాడు వ్య వాన్ ఇష్టమని ఉకున్న ఇగ నేను ఎమ్ జెప్ప
ఎమ్ చేయవ్ నువ్ ఎమ్ జెతావ్
ఫస్టు అంటే నేను స్టీటు జెత్త కావోచ్చు అనుకున్నారు
ఆ
ఏమ్ జేయలే ఇగ ఎక్సమ్ అయిపెనక ఆ దేవతలగ వచ్చినవ్ అక్క కరక్ట్ టైయన్ కీ ఇగ ఇగ ఓవ ర్యాకుషన్ ఏషీర్ కొంచెం
హ్మ్
ఉమ్ బాబా అమ్మాయిల బుక్లెట్ కూడా ఉత్త గా రస్ ఏం రాతలేరని సుప్ పెడదంటే కూడా వాళ్ళు బుక్లెట్ కూడా తీసుకున్నారే
చీ గంత నానే గట్లు గంత ఘోరం చెతరానే నీ
అ ఇంకా మళ్లేదా కొప్ మొతాంది ఆడోలకి అమ్మాయిలకీ
ఆ
ఎందక్క అవా అట్లజేతాంది అట్లజెతాంద అట్లజేతనర్ అల్లు
ఏ నిన్ను అందరు మెచ్చుకోవచ్చు మంచి గా మా అక్క లూజ్ జెతాంది అని
ఉమ్మ్ అన్ లే నన్ను అయితే
ఆ
కుంసేపు రహి
మధ్యాన్నం తిన్నావా ఏమ్ కర్రీ
మీర్ రాముందుకే తిన్ తినబుద్ధి అయితలే గాని ఇగో ఇవానే ఆకాలైతందో ఆకాలైతందో అంటూ పోయి తిన్నాం
ఎం కర్రి యే
క్యారెట్ తిన్నావ నువ్ మధ్యానం ఆ
తిన్ననే
మీదేంటి సాంబార
సాంబార్ ఆ సంబర్ మాది
ఉమ్మ్
ఉమ్
ఎమ్ తింటాన్ దే
ఇంకా ఓర్లు తల్ గదా మీ దోస్తులు
ఆ వాళ్ అంతే
ఓకే వరుడైన ఇ ఎంత హు
హ ఇంకా ఇంకా రేపు కాలేజీ పోతానవా
ఆ పోతానా రేపు మాకు ఇనిస్ట్యూట్ ఉన్నాది రేపు ఎగ్జామ్ లేదట మా ఇన్ ఇనిస్ట్యూట్ లా మా మండే అన్న ట్యూస్ డే అన్న పెడతారట ఓకే రేపు రేపు అని పోస్ట్ పోతా తిడుతది అది
హు
ఊకే రేప్ రేప్ రేప్ అన్ పోస్ట్ పోన్ చేతలంతా
హు
రాతనవ రేపు ఎగ్జామ్ చదివినవా బుధవారం రోజు
నేను మల్ల చెప్తా ఆగు నెక్స్ట్ దాంట్లో
సరే
హు అగు ఒక నిమిషం ఇంకా ఇంకా ఇంకా ఏమో చేస్తాను మీ రూమ్ ల
ఏం లేదే వట్టిగనే కూసున్న
హు ఉడుక పో
నీ ఒక్కదానికి ఆ నేను స్నానం చేసిన కాబట్టి నాకు చల్ల గా ఉన్నది
సన్నీ లు తోనే చేసినవా
ఆ సన్నీల్లు తోనే చేేసిన
హు సరే తీయే మరి బాయ్
ఉ సరే బాయ్